అ
హలో హలో నమస్తే అండి
గుడ్ ఆఫ్టర్నూన్ అండి
గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నానా టీవి చూస్తున్నా
ఏం చూస్తున్నారు టీవీలో
టీవీలో సినిమా చూస్తున్నా అండి ఏం సినిమా అంటే ఇప్పుడు వచ్చేది జులాయి
అవునా అది అల్లు అర్జున్ మూవీ కదా అండి
అవునండి
బాగుంటది మూవీ అందులో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ బాగుంటది
అవును అవునండి
మీకు అందులో ఏమన్నా సీన్స్ ఇష్టమా అండి జులాయి మూవీలో
అందులోనా వాడు కార్ తోటి ఆ క్రిమినల్స్ని చి దొంగను పట్టుకోడానికి పోతడు జూడు
అవును
ఆ ఆ సీన్ ఇష్టం అండి నాకు
అవునా లంచ్ అయిందా అండి మీది
లంచ్ అయిందండి
ఏం చేసిర్రు
ఏం చేసిల్ అంటే పప్పు మమ్మీ పొద్దున వండిపోయింది పొద్దున నేను టిఫిన్ చేసిన బయట
అవునా
మధ్యాహ్నం ఇప్పుడు కూడా పప్పు కూడా తెచ్చుకోలే మా అమ్మమ్మవాళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కూరేసుకొని తిన్నాఅండి
ఏం కూరవండిందండి వాళ్ళు
వాళ్ళు బ్రింజాల్ టమాట
అవ్ నా?
అవునండి
నాన్ వెజ్ తింటారా అండి మీరు?
నాన్ వెజ్జా తింటాం అండి.
మీ ఫేవరెట్ ఏంటిది నాన్ వెజ్ లో?
నా ఫేవరెట్ మటన్, మటన్, అండ్ చికెన్
అవునా ఫిష్, ఫ్రాన్స్, ఇట్లా తింటారా?
ఫిష్ మన్ తిననండి నేను
ఎందుకు నచ్చదా?
అలా ముళ్ళులు ఎక్కువ ఉంటాయండి నేను తీసుకోని తినలేన్
అవునా?
అవునండి.
మరి ఇంకా వెజ్ లో ఏమి ఇష్టం మీకు?
వెజ్ లోనా కర్రీ షెపాల్ల
ఆ
కర్రీస్లా ఆలుగడ్డ, టమాటా
ఓకే
ఇంకా పప్చార్ వెజ్ బిర్యాని
ఈ మధ్యమంలో
ఊ
సలో ఈ మధ్య ఏమన్నా ప్లేసెస్ తిరగడానికి వెళ్ళిన్రా అండి?
అవునండి వెళ్ళినమండి
ఎక్కడికి వెళ్ళిండ్రు?
హైద్రాబాద్కి వెళ్ళినమండి
అవునా హైదరాబాద్ లో ఉన్నారా మీకు చుట్టాలు
ఉన్నారండి బొచ్చెడు మంది ఉన్నారు హైద్రాబాద్ లో
అవునా అక్కడ ఏమన్నా ప్లేసెస్ నచ్చినాయండి మీక్ కు
ఆడు తిరిగిన ప్లేసెసు మా రిలేటివ్స్ తోటి తిరిగినా అండి నేను
అవునా?
ఊ ఏమేం తిరిగినా అంటే ట్యాంక్ మండ్ పొయినం హైటెక్ సిటీ పొయినం ఇంకోటి నైట్ మండీ దిన్నాం టువల్దాట్
ఆ
బండి మీ త్రీ త్రీ ఒ క్లాక్ వరకు తిరిగినం
అవునా నైట్ రైడ్ కెల్లిండ్రా
అవును
ఇంకా హైదరాబాద్ కాకుండా ఇంకేమన్నా ప్లేసెస్ ఉన్నాయా మీక్ వెళ్ళింది
వెల్లినా కాగజ్ నగర్ ఎల్లినమండి
కాజ్ నగర్ ల మీకు నచ్చిన ప్లేస్ ఏంటండి?
నచ్చిన ప్లేసా కాజనర్ లో ఏముండరా ఏముండద అండి ఆడ రిలేటివ్స్ ఇంట్లక్ వెేళ్ళినం అంతే
అక్కడ ఏం లేవా అండి తిరగడానికి మేబీ మీరు వెళ్ళలేదు అనుకుంటా
మేము వెళ్ళినామండి కావాలంటే వాళ్ళ నెంబర్ ఇస్తా ఫోన్ చేసి అడుక్కోండి
ఓకే అండి నేనైతే విన్నా కాజ్ నా లో ప్లేసెస్ ఉన్నాయి అంటే కాగజ్ నగర్ కాదు బట్ ఆ ఏరియాస్లలో వాటర్ ఫాల్ ల్స్ కొంచం పల్లెటూర్ లాగా రివర్స్ అవి భాగున్నాయాని
ఆ
అవి ఇంకా డెవలప్ కాలేదు కదా ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది
ఆ
ఇంకా మీరున్న ఊర్లో ఏమన్నా మీకు నచ్చిన ప్లేసెస్ ఉన్నాయా అండి
మా ఊర్ల నచ్చిన ప్లేస్ అంటే మేము మా ఓకే నేను మా ఫ్రెండ్స్ తో తిరుగుతా అండి బయట
ఎక్కడికేక్కడికి అండి
ఎక్కడికంటే రోడ్లు పట్టుకోని ఎటు అంటే అటు పోతాం ఆటు ఇటు ఊటువాన్
అవునా మీ ఇంట్లో ఏమన్నారా అండి అట్లా తిరుగుతే
మా ఇంట్లో ఇవాళు ఉండరండి పొద్దున్దాకా
అట్లన మీ ఏమన్నా నచ్చిన ఫుడ్ ఉందా మే ఉన్న ఊర్లో
నాచ్చినా ఫుడ్డా చికెన్ బిర్యానీ తింటా నిను అండ్ వెజ్ మంచూరియా ప్లస్ చపాతి విత్ నాన్స్
చపాతి అంటే నాన్స్ అంటే ఒకటే కదా అండి
అవును అది దీని పేరు గుర్తు కష్టలేదండి దీని పేరు
చికెన్ నాన్ చికెన్ బటర్ చికెన
కాదండి ఇవి పేరంటే రోమాల్డోడి తోటి ఉంటాది చూడండి
తందూరి
వెజ్ నాన్ వెజ్లా కాదు వెజ్లా ఆ పన్నీర్
బాగుంటది కదా పన్నీర్
ఆ బాగుంటదండి మాకడ గ్రీన్ పార్క్ లో మస్తు ఉంటది చెపాతి విత్ పన్నీరు
ఎంతండి రేట్
ఎంతనా చపాతి ఎనంటే అన్ని తీసుకోవచ్చు వన్ ఎయిటీ వన్ నైన్ంటీ అట్లైత్
అన్లిమిటెడ చపాతిీ
ఎన్నంటే అన్ని తీసుకోవచ్చు చపాతి ఒక్కటి తీసుకున్నాయ ఏమనరు పిస్తాడు
అట్లా అన్లిమిటెడ్ ఎట్లా ఇస్తారండి వన్ ఎయిటీకిి మనం ఒకవేళ రెండు వందలు కావాలం రెండు వందలు
లేదు లేరు గట్ల కాదు వన్ ఆ ఒక్క చపాతికి ఒక రేటు వన్ ఎయిటీ కే మొత్తం ఇయ్యరు
అదే ట్వంటీ రూపీస్ ఒగ చపాతీ అట్లా ఉంటది
తర్టీ ఓ ఫార్టీ ఓ చపాతి ఈడ
మా దగ్గర ట్వంటీ రూపీసే అండి
మా కాడా థర్టీ ఓ ఫార్టీ ఓ అండి
ట్వంటీ రూపీస్ రుమాల్ రోటి చపాతి ఇస్తాడు మళ్ళా ఆ మైగోనిస్ సో ట్వంటి నో థర్టీన్ రూపీస్కో ఇస్తడు
అవునా
అట్లా అది కూడా టేస్ట్ బాగుంటది మైమోనీస్ విత్ రుమాల్ రోటీ
మీ కాడా బిర్యానీ ఏడ మంచిగా ఉంటార అండి
మా కాడా కే టౌన్ అని ఉంటదండి అక్కడ బాగుంటది స్వాగత్ కేటౌన్ బకెట్ బిర్యానీ ఇష్టామండి కేటౌన్ లో వితౌట్ అంటే బకెట్ లేకుండా నార్మల్ ప్యాకింగ్ అయితే వన్ టెన్ రూపీస్ బకెట్ తో అయితే వన్ థర్టీ టి రుపీస్
మండి ఉంటాద అంటే మీ కాడా
ఉంటద అండి హో రెస్టారెంట్ ఉంది అందులో ఉంట
ఆహ రెస్టారెంట్ పేరు ఏంటిదో చెప్తారా
మెహఫిల్ అండి
అడవా ఒక్కటి ఉంటది అండి దాని పేరు
షోర్మ
ఆ షోర్మా తీన్నరా అండి ఎప్పుడైనా మీరు
ఇప్పుడు టెస్ట్ ఫస్ట్ టైం తిన్నప్పుడు అవును మంచిగా ఉండే ఫస్ట్ టైం ఇప్పుడు తినాల అనిపించదు అవును అందరు రేటు కూడా బాగా పెంచిండు
వన్ ఫిఫ్టీ కాదు చి వన్ వన్ టెన్ వన్ ట్వంటీ
ఫస్ట్ లో నైన్టీ రూపీస్ ఓ హండ్రెడ్ రూపీస ఓ ఉండే
ఆ
ఇప్పుడు వన్ ట్వంటీ ఈ చేసి
ఆ లొకేషన్ కూడా వేరేది పెట్టినట్టు ఉన్నాడు
అవును కొంచెం సైడ్కి చేంజ్ చేసిండు కానీ ఫస్ట్ లొకేషన్ కంటే ఇప్పుడు బాగుంది
రోడ్ పైననా అండి ఫస్ట్ లొకేషన్ అన్నావ్
కొంచెం ఇటు సైడ్ బస్ స్టాండ్ సైడ్ ఉంటదండి కానీ ఇప్పుడు అందులో బియన్స్ అవి మొత్తం చేంజ్ చేసిండు సిట్టింగ్ అరేంజ్మెంట్ అవును అక్కడ బాగుంటది మళ్ళీ స్వాగత్ లో బిర్యానీ బాగుంటది అక్కడ మెహపలో వెజ్ మంచూరియా ఎక్సలెంట్ ఉండా అండి కానీ కాస్ట్ ఎక్కువ వన్ ఎయిటీ రూపీస్ ఇంకా ఇక్కడ రిలాక్స్ ఉంటదండి అవును రిలాక్స్ ఉంటది అక్కడ రిలాక్స్
అక్కడే
అక్కడ కూడ బిర్యానీ బాగుంటదని అన్నారు
మీరేపుడైన
అన్నారు కానీ నేను ఎప్పుడు తినలేదు లేదు ఇంక ఇక్కడ డాల్ఫిన్స్ ఉంటాయి కదా డాల్ఫిన్ బ ఎస్తారండి ఇక్కడ బాగుంటది ఫిష్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫైవ్ అవన్నీ కాకపోతే రిలాక్స్ లో ఏందంటే రేట్ ఎక్కువ బిర్యానీది టూ సిక్స్టీ రూపీస్ బయట
వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ మాకాడ నైన్ టి రూపీస్కి కూడా బిర్యానీ వస్తది సింగిల్
కాని అది క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటదిగా అ టేస్ట్ కూడ బాగుండదనుకుంటా అవునా
అవునండి క్వాంటిటీ కూడ తక్కువే కానీ మనం మొక్కనికి ఒకల్కి అది మన వంటలకి నైటీ ఇప్పుడు గ్యాస్ రేటు పెరిగింది కదా అండి ఇప్పుడు గ్యాస్ రేట్ పెరిగింది కదా అండి వన్ టెన్
ఆ ఓకే అండి ఇప్పుడన్న వచ్చినప్పుడు ట్రై చేస్తా సరే అండి బాయ్
ఓకే థ్యాంక్ యూ బాయ్